హలో
ఆ అండి బావున్నారు
బావున్నానండి మీరు బావున్నారా
ఆ బావున్నా తిన్నారా అండి
ఆ తినేసి తేనండి తినేసి కూర్చున్నాను
మీక్కూడా అండి
ఇవాళ ఇవాళ ఎగ్ ఆనియన్ వండుకున్నానండి
ఆ
ఊమ్ మీరేం తిన్నారండి
టమాటా పచ్చడి అండి
టమాటా పచ్చడా చేయడం వచ్చా తినడం ఒకటే వచ్చా
తినడం ఒకటే వచ్చండి మీకు
అంటే మీకు వచ్చేస్ తాను కుక్ కుకింగ్ వస్ తుంది కాస్త తినడం కూడా వస్తుం
పర్లేదండి బానే నేర్చుకున్నారు
ఆ
పుట్టిల్లు అంటే మీకు ప్రాణం ఎలా అండి
ఆ
అంటే మీకు పాషనా
ప్యాషన్ అని కాదండి వినయం వినయం హంగ్రి నచ్చినట్టు కు చేసుకొని తినడం అలవాటు నాకు నాకు నా చేతో కుక్ చేసుకొని తింటే బాగా ఇష్టం నాన్ వెజ్, వెజ్ లో అయితే ఐ డిపెండ్ ఆన్ అదర్ ఇప్పుడు నాన్ వెజ్ లో ఓన్గా కుక్ చేసుకొని తినడం చ్ చాలా ఇష్టం
వద్దా అండి మీకు మ్యారేజ్ అయిందా అండి
అయిందండి మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు.
అంటే లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్ మ్యారేజ్ ఆ
హలో రజండి లవండి అ ఫ్రెంచ్
మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టమా అండీ
అది మా వైఫ్ చెప్తే బాగుంటందండి నేను చెప్ ఏ
అంటే మీకు ఇష్టమా అని అడుగుతున్నానుండి మీ వైఫ్ గురించి అడగకపో
అదే అండి నేను ఎంత ఇష్టపడుతున్నాను లేదు అనేది నా వైఫ్ నాకు చెప్ ఇప్పుడు చెప్పాలి గాని నాకు నేను చాలా ఇష్టం ఇంకేదో ఇంకేదో చెప్ గద నేను సెల్ఫ్ డబ్బు కొట్టుకోను కదా
నీకు ఇష్టం ఉందా లేదా అండి
అ నాకు తెలుసు థట్ ఈస్ ఎమ్. ఎ
ఓకే మీ అంటే మీరు లవ్ లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక అంటే మీకు బాగా నచ్చినట్ అంటే మీ ఇద్దరు బయట వెళ్ళిందే గాని లేకపోతే ఫుడ్ చేసిందే గాని అట్లాంటి ఏమనా మని చె
ఎవ్రీ మూమెంట్ నాకు అప్రీషియస్ ఎవ్రీ మూమెంట్ నాకు మెమొరీబుల్ గ ఉంటుందండి దర్ ఇస్ నథింగ్ కల్స్ ఫెస్పిక్ మూమెంట్స్ వెనెవర్ ఐసి వెనెవర్ ఐ హవ్ ఎ గుడ్ రైడ్ వెనెవర్ ఐ హవ్ ఎ గుడ్ గుడ్ టైమ్ విత్ ఎవ్రీథింగ్ బాగనే ఉంటుంది నాకు. ఎవ్రీ ఎవ్ ఫ్రీ మూమెంట్ నాక్ మూమెంట్ ఆ మెమోరీలాక్ ఇదొక్కటి మూమెంట్ అద
అంటే మీకు మెంబర్ అన్ ఉంటది గదా అండి ఇట్లా ద బెస్ట్ అంటే మీరు జేసిన మీ జర్నీలో ద బెస్ట్ మూమెంట్ అనేసి లేకపోతే మీ
స్కోర్స్ బెస్ట్ మూమెంట్ మూమెంట్ అంటే మ్యారేజ్ బెస్ట్ మూమెంట్
అవును ఆ మీ మ్యారేజ్ లో అయితే మీ బెస్ట్ మూమెంటా అండి.
అఫ్ కోర్స్ మ్యారేజ్ ది బెస్ట్ మూమెంట్ అవుతుంది కదా ఎన్ని మూమెంట్స్ ఉన్నా మ్యారేజెస్ కంప్లీట్లీ డిఫెరెంట్ మ్యారేజ్ బెస్ట్ మూమెంట్ నా ఆ నా సన్ అనెదర్ మూమెంట్ అనెదర్ బెస్ట్ మూమెంట్
అంటే మీకు ప్చ్ అ లైక్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా అండి మీ మ్యారేజ్ కి
అఫ్ కోర్స్ లవ్ అండ్ అరేంజ్డ్ బోత్ సైడ్స్ ఓప్పించి పెళ్ళి చేసుకున్నాం
గ్రేట్ అండి మీరే ఒప్పిచ్చారా
నేను ఒప్పించిన అంటే
కొంతమందిని నేను ఒప్పించుకున్నాను, కొంతమందిని మా వైఫ్ ఒప్పించుకుంది. నేచర్ కాంట్రిబ్యూషన్ తనదేననుకోండి బట్ స్టిల్ నా కంట్రిబ్యూషన్ గూడా ఉంది.
ఇద్దరు గలిసి జేచ్చారానన్ ద్దరం మొత్తం
మేజర్ కాంట్రిబ్యూషన్ తనదే బట్
ఇద్దరం మైనర్ అనేద్ ఉండదు కదా అండి
అఫ్కోర్స్ ఉంటుందండి ఎందుకు ఉండదు ఎఫర్ట్స్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళుది మేజర్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఎఫర్ట్స్ ఎవరు తక్కువ పెడితే వాళ్ళుది మైనర్ కాంట్రిబ్యూషన్ అంటారు.
అ సో మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటారు
హ్యాపీ లైఫ్ అంటే ఇప్పుడున్న సినారియోలు కాస్త త డల్ గానే ఉంది లైఫ్
ఏ అండి ఏమైంది
ఏమైంది అంటే ఏం చెప్తామండి
అ
సింగిల్ లైఫ్ అయిపోయింది ఫ్యామిలీకి దూరంగా ఉంటాయి కదా బట్ ఫ్యామిలీకి దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్స్ లో దూరంగా ఉంటాయి ఆ బాధ
ఎందుకండి మీ వైఫ్ మీ పక్కన లేదా ఇప్పుడు
లేదండి కాస్త దూరంగా ఉంది
మీరొక్కరే ఉంటున్నారా
హమ్ ఒకనే ఉంటున్నాండి
ఇ సరే సరే అండి
సో సాడ్ అండి
ఆమ్ ఏం కుక్ చేసుకున్నారండి ఈరోజు
మాది ఇది పండు మిరపకాయ పచ్చడంటే తెలుసా మీకు
విన్నాను బట్ ఐ డోంట్ హవ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్రిపరేషన్
విన్నాను తిన్నాను బట్ అంత నాలెడ్జ్ అవుతే లేదు దాని మీద
ఏం లేవండి ఒక ఐదు కేజీల కొండమిర్చి తీసుకోవాలి
ఉ ఓకే
వాని నీటిగా తుడుచుకొని తొడమలుంచుకోవాలి
ఓకే
తొడుమలుచుకున్న తర్వాత వాటిని ఆ ఒక పక్కన పేట్టేసుకుని ఒక రెండు కిలోలు టమాటా తీసుకోవాలి
ఓకే
వాటిని కట్ నీట్ గా వాటర్ లో కడుకొని తూడ్చి కట్ చేసుకొని ఒక డబ్బాల లాంటిట్లో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసే
ఓకే
తర్వాత ఒక కేజీ ఎల్లిపాయలు పోట్టు తీసుకోవాలి
ఓకే
తీసుకున్నాక ఈ మూడు కలిపి గ్రైండర్ కేయాలి
ఓకే
అకే అడి పచ్చిదు తర్వాంటే అది పచ్చిగా ఉంటంది దాని మీద కాలం పెట్టుందంటే ఇకా బాగుంటుంది
ఎవ్రీ టైమ్ తినాలనిపించినప్పుడు తాలింపు పట్టుకొని తినాల అంతేనండి
అ అవునండి అంతే
బాగుందండి ఇంటికి దూరంగా దూరంగా ఉండే వాళ్ళక్ చాలా బెనిఫిట్ ఉంటుంది.
ఆ అవునండి చాలా బెనిఫిట్ ఉంటది. మీలాంటి వాళ్ళకి ఇంక్ బాగానిపిస్తద్
అవును
అంటే మార్నింగ్ లో వేసిన బ్రేక్ఫాస్ట్ లోకి గాని లేకతే అన్నం లోకి గాని. నైట్ ఒకవేళ కర్రి వండుకోలేరు అన్నాం టైం లో గాని బాగుంటందండి.
ఆహ్
ఇండియాలో మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటండి.
ఇక్కడ ఏం తిరగలేదండి. నాకు
అహ్
స్పెసిఫిక్గా అంటే చూడాలి ఇంకాయితే తిరగలేదు. కొన్ని హట్ స్పేస్ ప్లేసెస్ లిస్ట్ లో ఉన్నాయి. అందులో నుంచి చూస్ చేసుకొని విజిట్ అవ్వాలి. దెన్ అర్థంమవుతుంది ఏది బెస్ట్ ప్లేస్ ఏది ఆహ్ ఫేవరెట్ ప్లేస్ అనేది. ఒకసారి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే అప్పుడు అర్థంమవుతుంది. హాస్ హాట్లిస్ట్ లో ఉన్నాయి.
ఉహ్ హు అంటే నే జస్ట్ పొమ్మంటున్నారా
ఆ కొన్ని నోట్ చేసుకొని పెట్ కున్న
అంటే ఎవరితో వెళ్ళామనుకుంటున్నారు ఫ్యాలియా, ఫ్రెండ్స
ఆ కొన్ని ప్లేసెస్ ఫ్యామిలీతో కొన్ని ప్లేసెస్ ఫ్రెండ్స్ తో బెస్వన్ సినారీయోస్ బేస్వన్ ప్లేసెస్
టైప్ ఆఫ్ ప్లేస్ నీ బట్టి పోమనుకుంటారు
ఉమ్మ్
నైస్ అండి నైస్ మీటింగ్ యు అది రెడ్డి